హలో
హల్ అక్కా వినిపిసిందా
ఆ చెప్పు చెప్ శాంతి
ఆ బాగున్నార అక్క
బాగున్నం బాగున్నావా ఉమ్ ఊమ్ ఇట్లా ఏం చేస్ ఏం చేస్తున్నావ్.
ఆ ఖాళీనే ఉన్నానక్క క
ఊహుం
ఊమ్
ఈ టాపిక్ మామూలుగా ఏదైనా అట్లా మాట్లాడొచ్చు కదా
ఆ ఏదైనా పర్లేదు అక్క నాకు ఓ డౌట్ ఉంది.
చెప్ శాంతి ఉ
పులిహోర చేస్తం కద
ఆ
ఆ అది చింతపండుతో కాకుండా
హా అవును ఉసిరికాయ చేస్తారు కొంతమంది చక్కది వీళ్ళు బ్రాహ్మీణస్ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఉసిరికాయ అలా వాడతారు.
అవునా అంటే నువ్వు ఎప్పుడైనా ప్రిపేర్ చేసి నువ్వు ఎప్పుడైనా చేసినవా అక్క
నేను అదేం చేయలేదు మ్యాంగో తో అయితే చేస్తా న్నాను మ్యాంగో పులిహొర
అది ఎట్లా ప్రిపేర్ చేసారో చెప్తావా ఒక్కోసారి నేను ట్రై చేస్తా
ఓకే మామూలుగా రైస్ చేసిన తర్వాత ఇవి తిరువాతికి వేస్తాం కదా హా శనగ శనగలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమి చ్చి వేయించిన తర్వాత త మ్యాంగో ప పచ్చి మామిడికాయ అంత బాగా తుడుము పట్టేసి
ఆ గ్రేడింగ్ చేసుకోవాలి మొత్తం ఉ
దాన్ని ఆయిల్లో వేయించిన తర్వాత లైట్గా పసుపు కొంచెం ఇంగువ వేసి టి అ చేసిన రైస్ని ఇంకా దాంట్లో కలుపుతారు మన మా ఆ మ తురుమి పులిహోర లాగానే కాకపోతే అక్కడికి లేమన్ బదులు సమ్మర్ స్పెషల్ గా మ్యాంగో తో అలా చేస్తారు.
అవునవును ఉ అదే నేను ఎప్పుడు చేయలేదా
ఆ ఆ
ఆ ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదా ఎండాకాలం
అవునవును
దామని
అ మీరు ఏం చేస ఈ రోజు లాంచ్ కి
చట్నీ అన్నం చేసినా అక్క
అవునా ఏం చట్నీ చేసినావు
కిడ్నీ
ఓకే
అవును చెయ్యాల అక్క పీకిలు నాకి అది చేయడం రాదు
గోంగూర అంతా కడిగిన తరువాత కడిగి ఆరబెట్టేసి కొంచెం ఆయిల్లో ఫస్ట్ గోంగూర బాగా వేగనీేయాలి కమ్మి మీడియంగా వేగిన తర్వాత అదే ప్యాన్ క అంటుకోకుండా అలా ఉన్న తర్వాత అట్ట టమోటా వేసుకుంటే కొంచెం పులుపు అనేది తగ్గుతది మరి ఎక్కువ పులుపు లేకుండా టమోటా క్వాంటిటీని బట్టి టమోటా తీసుకుొని చిన్న పీసులుగా కట్ చేసి
అవు
అది వేయించాలి
అంటే టమాటా వేస్తే పికిల్లు చెడిపోతు తుంది కదా
చెడిపోదు టమోటా కూడా అది వాష్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత అది తేమ లేకుండా పోయిన తర్వాత
అవున్ లే
అది వేసి అది చిన్న పీసులుగా కట్ చేసుకుొని అది బాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు
అ బాగా ఆయిల్లో మగ్గించుకోవాలైతే
వచ్చిన తర్వాత ఆయిలు ఇది మెంతులు జీలకర్ర కొంచెం వేసి ధనియాలు బాగా వేయించి పౌడర్ లాగా చేసుకుని కొబ్బరి ఇది ఉం కదా ఎండు మిరపకాయలు
అవును అవును
బదిలీ ఎండుమిిరపకాయల్లో అవి కూడా ఆయిల్లో ఫ్రై వేయించిన తర్వాత అది పౌడర్ తీసుకొని
అవున్ లే
దగ్గర పడిన తర్వాత కలబెట్టి కొద్దిసేపుని ఇచ్చిగాదిించేయాలి
ఓకే ఇంట్లోకి మెంతిపొడి అవసరం లేద అక్క పి కిల్లా గన్నా కద
అదే మెంతుల్ వేస్తున్న మెంతులు వేయించి పేస్ట్ చే పొడి చేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర ఆవాలు లు జీలకర్రా కొడ కొంచం లైటుగ వేయాలి కూ ఆవా ఆవాలు కొంచం ఫ్లేవరే ఎక్కువజలుస్ త్తది
అవునులే
క్కర కొంచెం లైట్గా వేసుకోవాలి మెంతులు కొంచెం మెయిన్
అవును
ఇంకాశాంతి సమ్మార్ కదా పికి అలా ఏమి స్టార్ట్ చేయలేదా
ఇం ఇకా అనుకోలేదు అక్క మామిడికాయలు దొరికితే ఆ మామిడికాయ పీకీలు పెట్టేస్త పచ్చ
హు హ్మ్ నువ్వే పెడత తవా
బక్కింటి వాళ్లతో అట్లా పెట్టిస్తా
హ్మ్ హ్మ్ హ్మ్
ఉమ్
ఉమ్
లాస్ట్ టైం లాస్ట్ టైమ్ ఒకసారి అట్లే తీసుకొని వచ్చి పెట్టించినను ఉమ్ ముక్కలుయితే నేనే కొట్టిన్నాను మామిడికాయ ము
ఉ ఉ
ఇంకా కొలతలు అవన్నీ నాకు తెలీదా పర్ఫెక్ట్గా అదే పక్కిడి వాళ్ళని అడిగితే వాళ్ళ నేను చేస్తానున్నదా తీసుకుని వె నా అన్ని ఆమ్మె ఏమేం చెప్పిందంటే మెంతి పొడి ఆవపిండి
ఉమ్ ఉమ్
ఇంకా మామిడికాయ మొక్కలలోకి సరిపోయేమైనా ఈ ఎన్ని ఇన్ని గ్రామ్స్ ఇన్ని గ్రామ్స్ అని చెప్పింది
ఉమ్ ఉమ్
ఇంకా అవన్నీ నా దగ్గర నేను ఎట్లా తూకమేసి చేసేకి కాదనేసి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అన్ని బాగా వేయించేసి పొడి తీసుకు న్నా అన్ని పొడి సపరేట్ సపరేట్ ఇంకా ము కలు ఆయిల్
ఉమ్
పెద్దది గిన్నె అన్ని తీసుకొని పోయితే ఆ ఆంటీనె మొత్తం కొలతలే వేసి అన్ని కలిపి చ్చేసింది ఉమ్ మళ్ళీ నెక్స్ట్ డే పూజ చేయమని చె పింది ఊరుగాయకి
ఆహా
ఉ ఎందుకంటే అట్లా చేస్త సరండి ఆ అంటే లక్ష్మీ దేవి తో సమానమమ్మ ఊరుగాయంది నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న లే స్నాం
ఉ
ఇంకా ఊరగాయకి మొత్తం అంటే ఊరగాయతో దగ్గర ఏం చెయొద్దు కొంచం కొంచెం దూరంగా ఉండి మామలుగా ఊది గడ్డీలు అట్లా ఆ వెలిగి మే అట్ల వెలిగించేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఈ గిన్నెకి ఇంకా తర్వాత మొత్తం కలిబెట్టి పెట్టేసే అనింది దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ అలా పసుపు కలుపుకోమ్మా బాగుంటుంది
ఉ
ఇంకా వెల్లుల్లి కూడా పైన వేసేయి అని అని చెప్పింది ముందే వేయలేదు వెల్లుల్లి
ఆహా
ఆ వెల్లుల్లి కూడా కొన్ని ఒక పైన వేసేసి మొత్తం కలబెట్టేసిన ఒక వారం ఒక వారానికి అంతా బాగా పర్ఫెక్ట్ గా సరిపోయింది
ఎప్పుడు చేయలేదు మేము కూడా ఎప్పుడు చేయలేదు
నాకి రాదు అందుకోసం మే పక్కింటి ఆంటీ వాళ్ళని అడిగి చేపించిన ఇంకా ఈసారి ఇంక సమ్మర్ వచ్చింది కదా దొరికితే చే చేపిస్తా అక్క ఉసిరికాయ ఊరగాయి పెట్ట్నా
ఆహా అది ఎట్లా పెట్టేసావ్ అంటి
ఆ అక్క
ఎలా పెట్టావు అది
మా మార్కెట్ లో తీసుకొనొచ్చినాన్న ఉసిరికాయలు ఇప్పుడు దొరకవు కదా ఉసిరికాయలు కార్తీక మాసంలోనే దొరికేది
అదే మా అత్త పెట్టించారంట వేరే ఆమెతో పెట్టి వచ్చిందంట అది బాగుంది వీళ్ళు బ్రాహ్మణులు కొంటోళ్లు వాళ్ళయితే ఎక్కువ పెట్టుకుంటారు బాపనోళ్ళు
అవును నేను పచ్చిమిర్చితో ట్రై చేశ్న ఈసారి
ఆహా ఆ ఆ
ఉం ఫస్ట్ ఉసిరికాయలు అన్ని బాగా ఆ కడిగేసి తేమ లేకోకుండా
ఉం
క్లీన్ గా పెట్టు కొ ఉప్పు నీళ్ళు కడిగి వేసుకోవాలి ఉసిరికాయలు దానికి డస్ట్ మొత్తం ఏది ఉన్న నా ఈ క్రిములు అట్లా వెళ్ళిపోతాయి పచ్చిమిర్చి అవి కూడా కడిగేసి ఒక నిమ్మకాయి
ఉం
నయితే పది ఉసిరి ఉసిరికాయలకి ఉసిరికాయలకు సరిపోయిని చేసినాను ఎక్కువ
మ్హు
ఆ ఎక్కువ లేకుండా పది ఉసరి ఉకాయలు తీసుకొని దాని క్వాంటిటీకి తగ్గట్టు చేసిన యూట్యూబ్ లో చూసి
ఉం
హ నాకు తెలిదు కదా అనేసి యూట్యూబ్ లో చూసి చేసిన
ఇడు ఈ మద్య టమోటా పెట్టినా ఎప్పుడు పెట్టలేదు టమోటా
అవునులే పచ్చిమిర్చి మొత్తం పేస్ట్ చేసుకొని ఆ ఊసిరికాయలా మి ఆయిల్లో వేయించేసుకొని ఉసిరికాయలు బా త వేగిన తర్వాత బయటికి తీసేసి చల్లారిన తర్వాత ఇట్లా నొక్కినామ్ అంటే విత్తనాలు అన్నీ బయటకి వచ్చేసాయి ఇక మెత్తగ అయిపోతాయి అట్లా ముక్కలు ముక్కల అన్నీ చేసేసుకున్నా హ్మ్
ఉసిరికాయ ఉసిరికాయ అంటే ఒప్పుళ్ళగ కాకుండా
అది మనకి అంత ఉసిరికాయ అంతా తినలేము కదా ఏదో అనేసి చిన్న చిన్న మొక్కలయి ఏవో రొండు పీస్లు అట్లా వేసుకోవచ్చు కదా అనేసి అట్లా పీస్లు వచ్చే విధంగా కట్ చేసుకున్నా మనం చిత్రానానికి ఎట్లా చేస్తామో అట్లా పోపేసేసి అ ఈగ పచ్చి మిర్చి పేస్ట్ అంతా వేసి ఆ పి ఆ పచ్చిమిర్చి పేస్ట్ మ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించిన ఆయిల్లో మ్మ్ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు మ్మ్ ఈ కొంచెం లైట్గా ఉప్పు అన్ని అంటే ముందుగానే పచ్చిమిర్చిలోనే వేసినా లే ఉప్పు మ్మ్ ఇంకా కొంచెం ఎక్కువ త్వరగా మగ్గుతాయి కదా అనేసి లైట్గా వేసినాను పచ్చిమిర్చికి
కనీ ఎండు మిర్చి ఎన్ అదే కారంపొడితో అట్లయితే బెటర్ అంటారు అంటే ఎక్కువ రోజు స్టోరేజ్ ఎట్లా ఉంటుంది మ్మ్
అట్లా వేసిన తర్వాత ఉసిరి కాయ ముక్కలన్నీ వేసి కలిపిన పచ్చిమిర్చి పేస్టులో
హమ్మ్
ఇంకా లాస్ట్ లో నువ్వులు తెల్ల నువ్వులు బాగా వేయించేసుకొని తెల్ల నువ్వులు బాగా చల్లారిన తర్వాత దా దాన్ని పొడి చేసుకోవాలి ఆ ఆ తెల్ల నువ్వుల పొడిని ఇంకా లాస్ట్ లో అంతా చల్లారిన తర్వాత మనము ఇంకా ఆ ముక్కలలో కలిపేసి బాగా నీట్గా లాస్ట్ లో ఒక నిమ్మకాయ పిండేసేయాలి
హ్మ్ హు బావుంటుందా అయితే
అంతే బావుంటుంది టె
మ్మ్ మి
మ్మ్ ఎప్ ఇప్పుడు చేయలే వేరే ఆంటీ పెట్ టిచ్చ నింగా తిన్ననోసారి బావుంది అని చేసిన
మైనా హాస్టల్లో ఒక అమ్మాయిందిని అళ్ బ్రాహ్మణ వాళ్ళు ఎక్కువ ఉసిరికాయ హు వాళ్ళు ఇం కాయ ఇది బీరకాయ అంటారు కదా బిడ బిరకాయది పైన పొట్టు తీస్తాం ఆ పొట్టుతో కూడా పౌడర్ చేస్తాను కోడి సకి
అవునా
నిన్న వేరువేరుగా చేస్తాం ఆ సరే సార్ ఆ